ఆ అప్పుడే ఏమో చెప్తా ఉన్నావ్
అప్పుడా ఆ ఏం లేదండి మీరు కెటిల్ తీసుకోనీకి బెంగళూర్ కి పోతా అన్నారు కదా అదే అడుగుతున్నానండి
అది మా అక్కకు ఫ్రీగా ఆఫీస్ వాళ్ళు ఇచ్చారంట నేను అసలు ఎన్ని మాటలు మాక్ అక్కతో మాట్లాడుతా ఆ విషయమే ఎప్పుడు మాట్లాడలే కెటెల్ గురించి
ఆ
ఇంక ఊరికి వచ్చినప్పుడు అప్పుడు చెప్పినా అప్పటికప్పుడు ఎట్లా వస్తది కట్టెల్ అది అందుకే ఇంకా తను మళ్ళా సండే గౌరిబిదునూర్ వస్తా అని అన్నిండ వేరే ఊరికి
తెలుసండి ఆ ఊరు మాకి
అక్కడికి వచ్చి తీసుకెళ్ళు అనింది మళ్ళీ ఇంకా అది ఏదో కొంచం మ్ ఇంక అందుకే ఈ వీకెండ్ వెళ్ళేసి వద్దాంలే అని ఉన్నా
అయితే ఇప్పుడు మీరికి బెంగళూరు కి కాదా గౌరబిందనూర్కి వెళ్తు
లేదు బెంగళూరుకే వెళ్తా ఇప్పుడు ఇక్కడ నుంచి అదే దగ్ సరేనా
ఎంతసేపు అండి మీకు జర్నీ
తెలిదండి నా కూడా ఇప్పుడ వెల్లాలా గౌరీబిల్లూర్కి ఇంకా దూరం అవుతుంది
అయినా బ ఆ బస్సెస్ ఇక్కడ అవైలబుల్ ఉండయి కానీ గౌరిబిదునూర్కి వెళ్లాలంటే ఎలా వెళ్ళాలో తెలుసా అండి మీకు
ఇప్పుడు నేను గౌరబిందనూర్కి వెళ్ళనండి బెంగళూరుకి వెళ్తా
ఎస్ ఆ ఉంటాయండి బెంగళూరు బస్ స్టాండే ఉందండి
ఎక్కడుందండి ఓ అక్కడే ఎక్కలా
ఏమో నార్మల్ గా ఉంటాయేమో తెలీదు నార్మల్ గా బస్ స్టాండ్ ఈ ఒక పేరే ఉంటద అనమాట బెంగళూరు బస్ స్టాండ్ అనేసి ఆది తెలిదండి కనుకుంటాలేండి ఎప్పుడు వెళ్తారా అండి ఫ్రైడే నైటా
లేదండి సాటర్డే సండే హాలిడే యితే తే ఫ్రైడే హాలిడే ఇవ్వరా
ముస్లిం లేదండి హాలీడే ఏమి ఏం మెసేజ్ ఏమి రాలేదు కదా
ఏ అంటే శ్రీరాము నవమి కదా
అంటే ఆహా లేదండి రేపండి శ్రీ
లేదు ఫ్రైడే అండి
కాదు రేపు ఒక ఒకవేళ మన్నాడయితే మన మనకి హాలిడే ఇచ్చేవాళ్ళు రేపే శ్రీ రామనవమి
మ్
నాకి తెలిసి సాటర్డే సన్ సండే హాలిడే ఇస్తారేమో అండి అందుకే ఫ్రైడే హాలిడే ఇ లేదు
పక్కానా సాటర్డే సండే హాలిడిస్తే నేను సాటర్డే మార్నింగ్ అట్లా వెళ్ళిపోతా అండి
ఇక్కడే హాలిడే ఇవ్వకుంటే ఏం చేస్తారండి
సాటర్డే హాలిడే ఇవ్వకపోతే సండే పోయి వచ్చాస్త అండి సండే నే
వచ్చేస్తారా ఒక రోజుకే ఎల్లి అక్కడ మీ అక్క వాళ్ళది ఏ ఏరియా
లెగ్గేర్యాని
ఆ
లెగ్గర
అంటే అది బెంగళూరు స్టార్టింగ్గా సెంట్ర ఆ
ఏడో ఒక చోటు ఉంటుంది బస్ స్టాండ్ లో బస్ స్టాండ్ లో దిగి పిలిచకపోతారండి బస్ బస్ స్టాండ్ లో దిగడం వరకే నాకు తెలుసండి
ఫస్ట్ టైమ్ ఒకటే వచ్చారా లేకుంటే ఎవరన్నా వస్
మ్ లేదండి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయిని పిలుద్దాం అనుకున్నా
ఎవరు ఓకే ఆ చూసాండి ఒకవళ్ళ సాటర్డే సండే హాలిడే అయితే
మ్ వచ్చండి మ్ రండి వాళ్ళింటికి పోయి అట్లే ఇస్కాన్ కి ఏమన్నా తిరుకొని వద్దాం
ఆ ఇంకా మా మామ ఉన్నారండి అక్కడ ఒకవేళ చెప్తే మా మామ కూడా లేదండి మా మామ జిలో అన్
అయ్యో షట్ అండి
కాళ్ళంటే తిప్పుతారండి ఒకవేళ వాళ్ళు
అయ్యో అయ్య వద్దండి అట్లా వేరే వాళ్ళు తిరగకూడదు అన్ మా నాన్నగారు చెప్పారు
ఆ కానీ వా మేము మాత్రం మీ ఇంటికి రావచ్చా లైక్ మీది కాదు కదా ఆ ఇల్లు మీ
మీరు మంచి వాళ్ళ కదో మాకు తెలీదండి
ఉ మంచొల్లు కాకనే కాళ్ళు మాట్లాడి ఇంటికి పిలుస్తారా అండి మంచి వాళ్ళు కాకపోతే
సర్లే అండి రావద్దండి
ఒకవేళ సాటర్డే సండే అవునండి ఆక్చులీ ఫస్ట్ ఫస్ట్ హాలిడే ఉంటుందో లేదొ డౌట్ ఉంది సెకండ్ థింగ్ డ్యాన్స్ ప్రాక్టీస్ ఉందండి మరి మర్చిపోయా
వదండి మీరు వచ్చే నేనే పోతా
చూస్తానండి అయిపయ్యో
మ్ అంతెండి
ఇంకేంటండి తిన్నారా భోజనం అయ్యింది ఓ సారీ ఇంకా బోజనం చాలు ముగిసిందా ఇంక ఒకే మీకు టైం అయిపోయిందక్కడప్పుడు ఏం చేశారు మీకు
మాకు పొంగల్ అండి నా ఫేవరెట్
ఆఓ పొంగల్ ఒబటే పెడతారా బాగుంటదా
చట్నీ పెడతారు అట్లే బజ్జీ పెడతారండి బజ్జీ
ఓ ఏం మధ్య పెట్టారు రోజాలునా నిర్చియా
మిర్చి అండి మిర్చి
కానీ అప్పుడు ఆలు పెడతారంండి ఆలునే బాగుండది
ఏమో అండి నాకు మిచ్చి అవును అంటే ఇట్లా పొంగల్ సోపు అయితే ఆలు బాగుంటదండి
ఆ ఉగానీ లోకిమి
అయ్యో అదిినహన వచ్చం ఫుడ్డంండి ఏం బా చేయరుగని బాగా చేరండి
ఓ నాకు అసలు నచ్చదండి నా కానీ అండి అసలు నేను ఒకసారి కూడా సండేకి ఇవినింగ్ లేకపోలేదు మా పేజీలో
ఉ ఏదో అండి కడుకు మార్చుకోకుండా ఉండడానికి తింటాం
తింటదాయతేై కొంషన్ మట్లా ఫస్ట్ నాకు ఈ సండే వస్తే లేయడానికే బధకం లేస్తా ఆ పొద్దున్నే నే కానీ బెడ్ మీద నుంచి మధ్యాహ్నం చాంగ్ మలా సో అలా అయిపోతుంది
అ
చెప్పాలండి మీరే మాదే ఉండదు
చ బన్డదదా
ఏమి ఇంకా ఎప్పుడు వెళ్తారు మీరు ఈవినింగ్ ఎంతకు వెళ్తారు ఏ ఈవ్నింగ్ ఎంత క ఇస్తారు ఏంటి
క్కట్లా అక్కడ ఉందాం అనుకున్నామండి
సైకనా
అరి ఫోటోలులాల
అఓ ఓకే అయినా ఒక సిక్స్ థర్టీ వరక అైనా కూడా లైటింగ్ ఉంటంది అడిలే నార్మల్ వెళ్త్డ ఎందుకంటే సమ్మర్స్ స్టార్ట్ అయింది కాబట్టి అంటే ఫైవ్ అంటే ఫోర్స్ ఫైవ్ థర్టీ అలా యిదుర్లేండి
హ
ఆ
చూడలో
ఆ ఇంకేంటండి
చెప్పాల
మా మీకు కింద ఫ్లోగా లాస్ట్ రూమ్ లో ఒక పాపతో మాఫ కూడా ఫోన్ మాట్లాడు చర్చుతో మాట కాకుండా
అవునండి
ఆ పాపతం ఫోన్ మాట్లాడాల అన్నారు కదా నాకు ఇప్పుడే గుర్తొచ్చింది ఆ పిల్ల లేదండి
ఆ బాబు చెప్పింది మధ్యాహ్నం వస్తుందని
అవునా ఓకే అయితే అప్పుడు మాట్లాడండి
మధ్య మధ్య కాల్ చేస్తాంలే రండి
మధ్యానం మన్న వోస్తా అన్నడని గానీ ఏడికిపోళో అర్దమ్ కావట్లేదు
ఎక్కడి కైన బోం
కుదిర్ షాపింగ్ కి పోందా అన్ కుంటున్న నైట్ డ్రసులు కొనాల నైట్ డ్రసు లు లేవు చూడాలి అనుకునం కానీ ఇంగ తెలీదు
హ్మ్
చూడాలి
పక్కా పోతారా అండి
ఎప్పుడు ఈరోజ
ఉమ్
మధ్యానం అన్నోస్తాడు కానీ నేన్ పో యాడి క్ పోతానెమో అనుకో తెలీదు ప్యస్ తానికి అనుక్ అట్లా పోదామా అనుకుంటున్నా చూడాలి ఏమండి వస్తారా మీరు కూడా తెతేమ తీసుకురావాలా అండి మీకోసం పోయే కేతే పోతాన్ ఆ
మేమ్ వచ్చేంత సీన్ లేదండి మీరే తీస్ కరండి
అంతెలేండి మీరు మాతో ఎందుకోస్
బలే అండి ఆ బండిలో ముగ్గుర్ పట్టామండి
ఎందుక్ పట్టారండి వాళ్ నలుగురు పోతారండి అబ్బాల్ అబ్ బండ్ లో అమ్ ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి పట్టారా అండి ఒక బండ్ లో పడతారండి
అంత కంఫటు ఉండదండి నాక్
మీము వెళ్ళాము
గాడ్ బ్లెస్ యూ అండి మీర్ ఎళ్ళండి
అలాగేనండి ఎల్ ళ్తాం మేము
ఓకే అండి
ఇంకేదండి
చెప్పండి పాప్ కాన్ తింటాన బలే ఉంది డిమాట్ లో
నేను కూడా ఇందకే తిన్నా అండి నా ఫ్రెండ్ ఇచ్చింది కొంచెం తిన్నా
ఓ మీ ఫ్రెండ్ ఎవరో చాలా మంచిదండి
లేదండి ఎప్పుడో అప్పుడు అట్లా మంచిగా ఉంటద్ అంతే
పాప్ కాన్ ఎవర్ షేర్ చేసుకోరండి ఉంటాదే పీర్ వినన్ ఇంగ్ మా ఫ్రెండ్ చీజ్ పాప్ కాన్ ఉండే అండి
చీస్ పాప్ కాన్ అ కన్ నాకి పెరి పెరి పాప్ కానే
కాదండి ఒక ఒక జోక్యమంటాం
హుమ్ ఆ అలాగేనండి నెక్ స్టు కాల్ లో చెప్ తర ఇంకా కొంచము టైం ఉంది
అ లెవెన్ లెవెన్ అండ్
ఆ ఇప్పుడు ఏమైనా విష్ చెస్ ఎ ఐతది అని ఇంగ్లిష్ వాళ్లు లంగోతరు ఐతే లేన్ తెలీయాద్
ఏమో అండి అవి ఏం నిజమో ఏమో
మీరు ఎప్పుడైనా అలా విష్ చేసారా
తెలీదండి సరే అండి మళ్ళీ చేస్తానండి ఫన్ మిట్
ఓకే అండి బాయ్ అండి
బి యల్ బి మోస